హలో
ఎలా ఉన్నారండి బాగున్నారా
ఆ ఆ మాల బాగున్నామండి మీరు ఎలా ఉన్నారంండి
న్నామంటడి ఏం చేస్తున్నారు
బ్ బిర్యానీ చేస్తామని రిపేర్ చేస్తాన్నామండి
బిర్యాని నా ఏం ఆఫ్టర్నూన్ధ్యాహ్న మధ్యా్న మధ్యాహ్నాని కా
ఆమ మధ్యాహ్నం ంచడంండి
కానీ మమ్మూలు కుక్కర్లో ప్రిపేర్ చేేస్తారా రైస్ కుక్కర్ ప్రిపేర్ చేస్తారా మమ్మలుగా ఏదదో గిన్నె పెట్టి వస్తారు కదా
కుక్కర్ లో అంటే చేయనండి ఎప్పుడు మామూలుగానా చేస్తామండి
మామూలుగా అంటే ఎలా చేస్తారండి
అది క నిీలు బిర్యానీ అంతా కలి బది చ
ఆ ఎజబ్బర్త్ అండి మొత్తం అంతా బిర్యానీ వయ్యడానికి
ఒక్కర అయితే గంట గ గంట పడుతుందండి ఉద్దురు చేస్తే తొందరగా తొందర
ఆ అదే అదే అంటే ఎలా ంటే ఇప్పుడు మామ్మల్కి బిర్యానీ షో మీ పెడతారు అదంటే అయిపోడా మత్తం అంత ప్రిపేర్ చేసి
ఆ అవడ వెంట అప్పదేదు షాలు పడుతుందండి అంత
ఆహా ఆ పదిహేదు నిమిషాలు అయిపోతుంది అంటారు ఎలా చేస్తారండి బిర్యానీ మామూలుగా స్పైసీ కావాలాం మంచిగా రావాలంటే
మంచిగా రావాలంటే బాస్పతి మేమి వేయాలండి బాగా రుచిగా రావాలంటే
ఆ
బాగా ఎర్రగడ్డలు ఎక్కువ వేయించుకోవాల
హ
అంటే కొత్తిమీర పుదీనా అల్లం పేస్ట్
ఆ
వా చికన మొక్కలు బాగా మంచివి కొట్టిచ్చర అల్లా కిన్నంత తీసే ఎలా
ఓకే
ఆ చేస్తే బాగుంటుంది
ఆ అంటే చిన్న ముక్కలు చేస్తే నజగది అయిపోతాయమో కదా
ఆ చిన్న మొక్కలు చేస్తే తిరిగిపోతు
ఆ విరిగిపోతాయి అండ్ అందుకే దానికి బిర్యానీ మొక్కలుని చెప్ప అతే అక్కడ వెళ్ళలి వాళ్ళు కొట్టిస్తారు నీట్గా
ఆ నీట్గా కొట్టిస్తారు మన స్కిన్ అంతా మనం ఒకగాేల వాళ్ళు తీసామంటే తీసేస్తారు మనం ఇంటికి వచ్చి కావాలంటే తీ చేసుకోవచ్చు
ఆ మొత్తంమదది సిధని ఇంటికి కడి చేసేసి అనకు ఉప్పు కారం వ స్ కడి చేసి నీటిగా మొత్తం అంతా
ఆ
చేసుకోవాలంటారు ఏమి వెళండి దానికి దానికి ప్రిపేర్ చేయండిడానికి బిర్యానీకి ఓన్లీలిక్క
ఇవే అంటే అల్లము అల్లంస్ట్ వేసుకోవచ్చు కొంతమందికి పోది మీరి మాది అల్లము అల్లవాయిలు అవన్నీ వేసుకొని వేస్తారు నేనైతే అల్లం పేస్ట్ వేసుకుంటాను
ఆ
అలాంపేస్ ఎర్రగట్లు బాగా ఎక్కువ వేసుకొని బాగా దాంట్లో కాంచట్ నూ వేసుకని కొని
ఇప్పుడు ముక్కలు కలుపుకుంటారు కదా అండి ఆ ముక్కలు కలుపుకోవడానికి దాంట్లోకి ఏమేమి వేస్తారు
నిమ్మకాయ ఏస్తాము మసాలా బిర్యానీ మసాలా ఆ పెరుగు
వేసుకోవాలండి అ దాని దగ్గరకేస్
ఆ పెరుగు మనం చికెన్ బట్టి చికెన్ ఎన్ని కేజీలు చేస్ తం దాన్ని బట్టి వేస్
పెరుగు ఎంత వేస్తే అంత మంచిగ వస్తది
ఆ ఇంత మంచిగా వస్తాది మనకు మసాలా ఎక్కువ కావాలంటే పెరుగు ఎక్ పోసేసుకో మసా ల క్కువగాలంటే తక్కువ వేసుకోవచ్చు
అవును అవునులే పొద్దుకు రైస్ ఒకటే సరిపోతది లేక మామలుగా మసూర ఏదో సోనా మసూర భీమ అలా ఉంటుంది కదా రెండు మిక్స్ చేసా పర్లేదా ఏది బాగుంటంది అంటారు.
అంటే రెండు మిక్స్ చేస్తే మన అన్నమాకట్లా కొద్ద లైట్ గా ఉంటుంది బిర్యానీ బియ్యం అక్కడక్కడ కనబడతాయి.
ఆ
ఒకటే బిర్యానీ మాది బాస్మతి బియ్యం ఒకటే వేస్తే బాగా రుచిగా ఉంటుంది. అన్నం కూడా కొద్దిగా తింటాం అనమాట క్కువ తినలేం అనమాట్
తినలేం వీలుండదు మనకు కుద్ది తింటేనే కడఫుల్లవనా స్ ఫీల్ వస్తది
ఆ
ఆహ దాన్లకి ఏందండి ఓన్లీ బిర్యానీ రైసేనా మరి ఏమన దాంట్లోకి దాల్చా కానీ ఏమైన్నా చికెన్ ఫ్రైగానీ
ఆ మా ఇంట్లో తే చికెను కర్రీ చేస్తాను
హ్మ్
ఆ గల ఆ ఉంటేబేది ఆల్చ చేస్తాను
దాల్చా దాల్చా ఎలా ప్రిపేర్ ఎస్తారండి
దల్చాయ ఇ పేయాలంటే శనిబ్యాలు, వంకాయలు, టమోటాలు, చింతపండు అన్నీ వేసి కుక్కర్ లోకి ఉడకబెట్టాలి.
ఆ
ఓ నాలుగైదు విజులు తీవాలి
ఆ
ఇచ్చిన తర్వాత నంతా రామేసి దాంతోకి కారం పొడి ఆవుంటే అల్లము రొంత ఏమనా పేస్ట్ ఎత్తే వేసుకోవచ్చు లేకపోతే రుచికి రుచికి కావాలంటే వేసుకోవచ్చు
మన ఇష్టంమంటారు వాళ్లు
మన ఇష్టం అది మల్లా కొద్దిగా హక్ కోత్తిమీరి ఎరగడ్డ కట్ చేసి వేసి ఇ కొద్దిగా ఆయిల్ వేసి పోమింద వెట్టి రోం ఉడికించాలి
అంతే మీది బిర్యానీ లోకి ఏ ప్రిఫరేషన్ చే కెన్ కర్రీ ప్రిఫర్ చేస్తారా లేదా దాల్చా ప్రిఫర్ చేస్తారా అంటే ఏది బాగుంటుంది అంటారు దాన్లోకి
అంటే మా ఇంట్లో ఇష్టపడేది చికెన్ కర్రీ ఇష్టపడతారు
ఓకే అంటే ఓ ఎవరు ఎవరు ఒక చాయిస్ వాళ్ళద అంటారు ఓ ఓకే ఇంకేంటండి ఎంత వరకు వచ్చంది చికెన్ బిర్యానీంగా
బిర్యానీ ఇంకా చికెన్ ఇకా చేస్తాని తెచ్చినాము
ఆ ఇంకా చెయ్యాలండి ఇంకా చెయ్యాలంట అయితే ఇంకా టూ అవర్స్ పడుతుంది ఈజీగా
ఆ ఆ టూ వర్స్ పెడుతుంది ఆ
బేర ఎకు ైక్ హర్ ఇష్ట పడతవారు చికెన్ లో బిర్యానీ ప ఇష్ట పడతారు చికెన్ కరీ ఇష్టపడతారా లేదా చికెన్ పులుసు చేసి ఇష్టపడతా తరా
మా ఇంట్లో అయితే బిర్యానీ ఎక్కువ చేసుకోమండి ఎప్పుడో చేసుకుండేది మా ఇంట్లో చికెన్ కర్రీ ను్ చపాతి అట్లా చేసుకుంటాం
ఓకే అడి అంటే చికెన్ కర్రీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ తింటారంటారు
ఆ అంద్ర బా
ఆ ఉండండి అ చికెన్ కర్రీ అయితే కొద్దిగా బాగుండదు అది
రస్ చికెన్ కర్రీ అయితే బాగుంటుంది ఆ అదే అలా మేము చేసుకుంటాము
రైస్ కుక్కర్ లో కూడా మంచిగా వస్తది కానీ చికెన్ బిర్యానీ ఈజీ అయిపోతుది త్వరగా అయిపోతుది
ఇది అయిపోతుందండి నాకు చేసేకి ఇది కాదని మేము ఎక్కువ చేస్తం
ఏముంటే తక్కు మందు ఉంటడి ఈజీ అయిపోతుంది అనుకోండి రైస్ కుక్కర్ లో ఏమంట డుల్ రైస్ కుక్కర్ ఉండాలి మనతో
ఆ ఒక దాంట్లో చికెన్ కలిపెట్టుకోాల ఒక దాంట్లో రైస్ ఎస్
ఆ
ఆ
దాంతా పోల్చుకుంటేదే ఇదే బెటర్ కదాండి మనకు దాంట బసు ంట ఇదే బెర్ కా రైస్ కుక్కర్ లో చేయడం
రైస్ కుక్కర్ లో తేడా అంటే ఇప్పుడు తపిలో చేసి ప్రతిదానికి రైస్ కుక్కర్లు చేడానికి రైస్ కుక్కర్లో చేస్తే తడి తడిగా ఉంటుంది మసాలు విడిగా చేస్తే బాగుంటుంది అన్నం
ఎందంటారు హుమ్మ్ దాంట్లోఅయితే మిడి కుకింగ్ మొత్తం అంత ఉడికి ఉడికిపోతది దీంట్లో అయితే కొద్దిగా ఉడకదు అంటారు
ఆ ఆ ఉడుకుం టుందీ అట్లే ఉం బాగుం
మా కుక్కర్లో కొం వీలుఅవుతద ప్రెజర్ కు
ఆ మామూలు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు అండి దానికి ఎసురు అది ఇది మంట స్లోగా పెట్టుకుంటే మాడిపోతుంది ఎక్కువ పెట్టకు ఉన్న మాడిపోతుంది అది ది బాగుండదు మామూలు కుక్కర్లో అయితే ది ఉన్నది అయిపోతుంది
సేమ్ ఇది ఎగ్గు బిర్యానీ ఆళ్లనే చేయమంట ఇ మామూలుగా మీరు చెప్పారు కదా ఇంతకు ముందు మామూలు తప్పిళ్లు పెట్టుకొని చేయడం
హలో
ఎగ్ బిర్యానీ మమ్మల్ని తప్పిళ్ళు పెట్టుకొని చేయడం బెటర్ అంటారా లేదా కుక్కర్ లో చేయడం బెటర్ అంటారా
తప్పిల్లోనే ఎక్కువ చానా అంటే రైస్ కుక్కర్ లోను చేస్తా ఉంటా
ఎగ్ బిర్యానీ
ఆ
ఆ రైస్ కుక్కర్ లో బెడుత ఉంటారు ఎగ్ బిర్యాని
అ ఆ
ఓకే అండి సేమ్ అది గో సేమ్ చికెన్ బిర్యానీ మాదిరి ఎగ్ బిర్యానీ అలాగే చేయ్యాలండి సేమ్ ఇప్పుడు చికెన్ ముక్కలు కలిపిపెట్టి పని చేస్తాం కదా పెరు గేయడం చికెన్ ముక్కలు కలిపిపెట్టడం అది కోత్మీర వేయడం అవేంటివో సంథంగ్ కొన్ని ఏయడం సేమ్ ఎగ్ బిర్యాని లాగానా ఎగ్గులన్నీ ఉడక పెట్టి ఉడక పచ్చి అలా ఏమ చేస్తారా ఎట్లా ప్రాసెస్ ఏంటది ఎగ్ బిర్యాని చేయడానికి
ఎగ్ బిర్యానీ అంటే గుడ్లు ఉడకబెట్టు కొలా ఉడక పెట్టుకొని మళ్ళా నూనెలో వేయించుకోవాల కారము రొంతుప్పేసి నూనెలో వేయించుకన్న తర్వాత మళ్ళా మనం చూద్దాం అంటే ఒకటిని అమ్మా అంటే లైట్ గా ఏస్త కోళ్ళ మ మసాలా ఆ లైట్గా వేసుకొని కొంతమంది ఏం చేస్తారంటే దాంట్లోకి నీళ్ళు పోసి బియ్యమేసి చేస్త స్తారని మేమైతే అట్లే మేము కూడా అట్లే చేస్తాం ఒక్కోసారి వీలు పని తొందరగాలా ట్లాదదు సౌండ్ లేదంటే దాంట్లోకి బియ్యం వేసి స చేేసి చే చేసాం అనమా
అంటే మొత్తం అంతా బియ్యం అంతా ఉడికినాక మొత్తం దాని మీద ఎగ్ గుడ్లు పెడతాం పెడిహా అంటే అవి ఉంటే మొత్తం మిస్ అవ్వవు
లే లేదు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట కొద్దిగా రసం ఎంత ఎసురు ఉన్నట్లుగానే వేసినామనుకో లోపలికి వెళ్ళిపోతాయి ఆ ఉడికేటప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి
అప్పుడే వేసేలంటారు ఆనియన్స్ మనం చేసుకుంటాం కదా ఆనియన్స్ నూనెలో వేపించి
ఆ
అవి ఎప్పుడు వేసుకోమంటారు
ఏంటివి
కట్ చేసుకుని నూనెలో వేయించు
ఎరగడ్లు ఖర్చు చేసుకొన్నా వనంటే మనం దాంట్లోకే మ మసాలేకే తిరువాత వేసుకోవాలి అనమాట గుడ్లు వేంచుకొని పక్కన పెట్టుకుని ఆ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఇళకి టొమోటా ఎరగడ్ల పచ్చిమిరకాయలు బాగా ఎర్రగా అయినిచ్చి మనం ఎన్ని గీమ్ వేసుకుంటాము అంత అంత నీళ్ళు వేసుకోవాలి
ఓకే అంటే దాంట్లోకి రైస్ వేసేదనమాట డైరెక్ట్ మా ఈ చికెన్ బిర్యానీక అయితే మాముూలుగా రైస్ అంతా ఉడికిినక మళ్ళీ బిర్యానీ అంత బిర్యానీ రెడీ చేసుకున్నాక రైస్ దాని మీద వేస్తాం చికెన్ ముక్కల మీద రైస్ వేసి మళ్ళీ ఇ చల్లుకుంటాం ఆనియన్
ఆ ఆ మళ్ళా అవన్నీ కొత్తిమీరి ఎర్రగడ్డ అన్ని హు ఆ ఆ ఆ
రెండు ఒకటి కాదు రెండు సపరేట్ సపరేట్ కాదు
ఆ
నాలు గది చికెన్ లో కి ఓన్లీ ఎగ్ కర్రీ ఒకటేనా దానిలో లేక ఏమన్నా దాల్చాల చేస్తారా
హు దాంట్లోకి అయితే దాల్చచేస్ కుంటాం చాసా అయితే బాగుంటుంది
ఆ
ఆ ఎగ్ కలేగి దవాలతో ఉత్తదనా తినొచ్చు లేదంటే పెరుగు పచ్చిడి అయినా బాగుంటుంది ఆ ఏదోటి ే ఉండాలి
మదే అండి మరి అయితే థ్యాంక్స్ అండి చెప్పిన ఎందుకు ఈ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కదా ంటొలగాయి పతు అనేదది
ఆ ఓకే అండి
ఓకే అండి
ఆా